హలో
ఆ హలో గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కలిగానే ఉన్నాను
ఆహా
మీరేం జేస్తున్నారు
ఏం లేదండి
హుమ్మ్
ఏం జేస్తారు మీరు ఏమైనా జాబ్ జేస్తారా
లేదండి నేను హౌస్ వైఫ్ ని
ఆహా ఏం ఏం తిన్నారండి ఆఫ్టర్నూన్
నేన్ ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానండి ఈవినింగ్ ఫాస్టింగ్
అంటే మీరు ఫాస్టింగ్ ఎందుకున్నారండి
అంటే మాకు రంజాన్ కదా అండి రంజాన్ లో ఫాస్టింగ్ కంపల్సరీ కదా హుమ్మ్
నాక్ కొన్ని విషయాలు చెప్పరాదండి రంజాన్ గురించి
ఆ రంజాన్ అంటే మాకు ఇది ఖురానా అవుతారనా జరిగిన నెల అండి ఇది ఇది ఖచ్చితంగా అందరు ఆ ఫాస్టింగ్ ఉంటారు ఒక నెల ఒక నెల ఫాస్టింగ్ ఉంటారు సర్ హుమ్మ్ సహేరి చేస్ స్తారు మార్నింగ్ ఫోర్ కి ఫోర్ కి లేచి సహేరి చేస్తారు ఈవని మా మధ్యలో ఆ ఖురాన్ అవే చదువుతూ ఉంటారు నమాజు లు చదువుతారు అన్ని భక్తి శ్రద్ధలతో తో ఈ నెల మొత్తం అందరు ఉపవాసాలు పాటిస్తారు
కంపల్సరీ పాటించాలా అండి అంటే ప్రతి
ఆ ఆ ఆ ప్రతి ఒక్కరు మీద విధి అండి కాకపోతే హెల్త్ ప్రాబ్లం హెల్త్ పరంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళ తరుపున కొంచం రేషన్ అనేది పేదవాళ్ళలకు దానం చెయాలి అప్పుడు వాళ్ళకి కూడా కొంచం పుణ్యం లభిస్తుంది రోజా అంతా పుణ్యం లభిస్తుంది
ఆహా ఏం చేస్తారండి అంటే ఏమైనా స్పెషల్స్ చేస్తారా మరి ఇఫ్తార్ లో
ఆ ఆ చేస్తూ ఉంటారంండి చేసుకునే వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్లు ఎక్కువగా చేసుకొని తింటూ ఉం ంటారు ఇఫ్తార్ లో కూడా ఐటమ్స్ చాలా ఐటమ్స్ తింటారు ఫ్రూట్స్ అని ఇంకా ఏమనా స్వీట్ ఐటమ్స్ అవన్నీ చేసుకుంటు తింటూ ఉంటారు
మీరు ఈరోజు ఫాస్టింగ్ ఎలా ఉందండి మీది అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా
అంటే ఇవాల చాలా బాగుందండి మా మాకు ఏంటంటే ఏ ఏ సీజన్ అయినా కూడా ఈ ఫాస్టింగ్ టైమ్ లో అవన్నీ ఏం ఉండవండి అలా గడిచిపోతుంది అంతే ఇగ అ దేవుడి దయాదాక్షన్యాలతో ఇప్పుడు చాలా ఈజీగా తెలియకుండానే మొత్తం నెల గడిచిపోతుంది అదే మామూలు టైమ్ లో తే మనం ఉండలేమండి ఫాస్టింగ్ ఒకటి మొత్తం తినకుండా ఉండ ఉండలేము అసలు కానీ ఈ మంత్ లో మాత్రం చాలా అసలు చాలా ఇదిగా ఈజీగా గడిచిపోతుంది నెల
కనీసం వాటర్ కూడా తాగొద్దు అని అంటారు ముగ్గుడ మింగొద్దు అంటారు అది అది ఎంత వరకు అంటే భక్తి ఉంటేనే చేయాలా అంటే అందరు చేస్తారా భక్తి లేకపోయినా చేస్తారా
భక్తి లేకపోవడం అంటే అది కుదరదు కదా అండి ప్రతి ఒక్కరికి ఉంటుంది భక్తి అనేది ఇంగ దేవుడికి భయం ద బ దేవుడు మీద భక్తి శ్రద్ధలతో భయంతో
ఆ అన్నిీ ఫెస్టివల్స్ కంటే ఆ చెప్పన
పాప పణ్యాలు అనేటువంటివి తొలగించబడతాయి పాపాలు అన్నిీ పోతాయి పుణ్యలు లభిస్తాయ అనే టువంటి అందరి నమ్మకం
ఆ అన్ని ఫెస్టివల్స్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఓన్లీ ఇద రంజాన్ అనేసి విన్నా నేను
అవునండి మేము మా ముస్లిమ్స్ లోన అైతే పెద్ద పండుగ అతి పెెద్ద పండుగ అంటే రంజాన్ పండుగ
అసలు మీకు ఓన్లీ రంజాన్ గురించే తెలుసా లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్స్ గురించి అంటే ఆ ఓన్లీ ముస్ స్లిం వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు చేసుకుంటారు కదా అంటే హిందూస్ అట్లా వాళ్ళు చేసుకుంటారుగా అవేమన్నా తెలుసా ఈ ఫెస్టివల్ గురిం
అంటే ఎక్కువగా మా కాలంలో ఎక్కువగా హిందూస్ చూస్తుంటారండి వాళ్ళు బతుకమ్మ చేస్తారు ప్రతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ అయినా ఆ దీపావళి అయినా కార్తిక పౌర్ణమి ఆ ద సంక్రాంతి ప చినా చి పొం క గర కూడా చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు
ఆహ
ఉ
ఇంకా చెప్పండి ఏం చదివారండి మీరు
నేను హెచ్పిటి చేశానండి
ఆ అంటే మీకు హిందీ రూట్ అంటేనే ఇష్టమా
అంటే నేను చిన్నప్పటి నుంచి టీచ టీచర్ అవ్వాలనే ఆశ ఉండేది కాకపోతే నేను చూస్ చేసుకుందేంటంటే అంటే హిందీ సబ్జెక్ట్ ను చూస్ చేసుకున్నాను ఏనా ఆ అందులోనే ఇక నేను ఆ రూట్ లోనే వెళ్ళిపోయాను
ఆహా సరే ఇంకా ఏమైనా స్టడీ చేస్తున్నారా లేకపోతే ఆపేశారా
నేను ఆపేశానుండి ప్రజెంట్ అయితే హిందీకి సబ్జెక్ట్ క తగిన స్టడీ కావాలి కాబట్టి డిగ్రీ హిందీ కావాలి కాబట్టి హిందీ చేస్తున్నానండి డిగీ
అంటే మీరు గవర్ట్ జాబ్ ఎసం ట్రయల్స్ చేస్త
ఆ చేస్తున్నానండి
ఇంకా
ఇంకా మీరేం చదువుకున్నారండి
నేను బిఎడ్ చేశానండి రీసెంట్లీ పీజీ అయిపోయింది
అవునా ఏమన్నా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా
ఆ ఆల్రెడీ ఆన్ టీచింగ్ ఇద
ఉమ్
ఉ
మరి మీకే పండుగలలో ఇష్టం అండి ఏ పండుగలు అంటే ఇష్టం మీకు
నాకు బక్రీద్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే అంటే అది ఆ ఇబ్రాహీం అలహీ సలాం స్టార్ట్ చేసిన పండగ కదా అంటే తన కొడుకుని త్యాగం చేసి ఆ ఇట్లా ఆ త్యాగం చేయ త్యాగం కి ఒక ప్రతిఫలం లెక ఆయన తెలిపారు కాబట్టి ఐ లైక్ బక్రీద్ అండి
ఓకే త్యాగానికి ప్రతీక బక్రీద్
ఆ అదే
ఇంకా బ బక్రీద్ పండుగకాక ఇంకా ఏమైనా
ఇంకా అంటే నాకు బతుకమ్మ ఫెస్టివల్ చాలా ఇష్టం అండి ఎందుకంటే ఈ బత్ బతుకమ్మ అనేది తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఇక్కడ మా కాలనీలో ఇక్కడ మా కాలనీలో ఈ ఫెస్ ఫస్టివల్ ఎంత బాగా చేస్తారంటే ఆ దుర్గామాతని కూర్చోబెట్టి అందరు అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడతారు ఆ చాలా బాగా చేస్తారండి సాంగ్స్ అయితే మా ఇంటి వరకు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళు పూజ చేసేది కూడా మా ఇంటి వరకు విపి వినిపిస్తూ ఉంటుంది
అవునా అండి
డేస్ వరకు ఎంత బాగా అంటే బతుకమ్మని పేర్చి అదొక్క ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ పూలతో బతుకమ్మ ను పేర్చి చ్చి రంగు రంగు పూలతో ఎంత బాగుంటది ఆ సాంగ్ కూడా బాగుంటది
అవునా అండి ఇంకా
ఇంకా దీపావళి ఇష్టం అండి ఆ దీపావళి ఎందుకు ఇష్ట ఇష్టం అంటే అవి దీపాలు పెడతారు కదా అది కొంచెం లైట్స్ లైఫ్ లో లైట్స్ ఎలా ఉండాల అనేది ఆ దీపావళిని చూసి నేర్చుకోవచ్చు
అవునండి
హు ఇంకా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి
నాకు ఎక్కువగా ఆలు బిర్యానీ ఆ కిచిడి ఇవంటే చాలా ఇష్టం అండి
కిచిడి అంటే కిచిడి ఎలా చేస్తారండి ఒకసారి ప్రాసెస్ చెప్
కిచిడి అంటే ఫస్ట్ ఫస్ట్ బియ్యంలో కొంచెం మైసరుపప్పు ఎర్రపప్పు నాలబెట్టు వేసి కడుక్కొని పెట్టుకోవాలి బియ్యం కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఆనియన్ కొన్ని మసాలాలు గరం మసాలా లైట్ వేసుకోవాలి న అవన్నీ బగార లో వేసుకొని బగార బగారు చేసి తర్వాత కొంచెం వాటరు వే వేసి అవి మరిగిన తర్వాత ఆ బియ్యం వేసి ఉడికి ఉడికించుకోవాలండి. అలా కిచిడి ప్రాసెస్ అయి పోతుంది స అతే కచ్చ డోల ఎక్కువగా కట్టా చేస్తామండి ట్టా అంటే చాలా రకాలు ఉంటుంది మామూలుగా ఇమిలి ఏది ఉంటుంది నువ్వుల కట్టా ఉంటుంది ఇకా పల్లీల కట్ట అని చేస్తూ ఉంటారు
కట్టా అంటే పులుసు
పులుసుు
ఆ ఓకే మఓకే ఇకా మీ స్వీట్స్ అంటే ఇష్టం అండి
నాకు స్వీట్స్లలో ఎకువ డబుల్కా మీఠా గులాబ్జామున్ ఆ చేశానండి డబల్గా మీఠా
అంటే డబ్బల్గా మీఠా అంటాము అది దేంతో అయినా చేయొచ్చా లేకపోతే ఓన్లీ బ్రెడ్ తోనే చేయాలి
బ్రెడ్ తనే చేస్తారండి దాన్ని
ఆహా అంటే స్వీట్ అంటే మనం ఓన్లీ షుగర్ యూజ్ చేయాలా లేకపోతే
ఆ బెల్లం యూస్ చేసుకోవచ్చు అంటే షుగర్ తినని వాళ్ళు బెల్లం వేసుకొని కూడా తింటూ ఉంటారు ఇప్పుడు ఎక్కువగా షుగర్ మన హెల్త్ కి మంచిది కావ కాదు కాబట్టి చాలా మంది ఎక్కువగా బెల్లాన్ని యూస్ చేస్తున్నారు అది కూడా ఆర్గానిక్ బెల్లాన్ని ఉ
సరే అండి ఇంకా
ఇంకా చెప్పాలండి
నాకు డబల్ క మీఠా అంటే ఇష్టం అండి చాలా కానీ కద్దుకి చీరు బాగుంటదండి కానీ నాకు చేయడం రాదు మా అక్క చేస్తరే
అవునా అ మరి మీ అక్క చేసినప్పుడు ఎ అప్పుడు నేర్చుకోలేదుా అండి మీరు
మా అక్కను అడగలేదండి అంత వెళ్ళి అడిగితే నన్ను చేయమంటాదేమో అని భయం
అవునా
నువ్వు ట్రై చేయరాదు ఒక్కసారి ఆన్ టదిగా అందుకే నేను అడగ
అవునా అండి
ఆ ఇంకా ఏమంటారు అండి హరీష్ హరీష్ మా మమ్మీ చేస్తాదండి చాలా బాగా చేస్తది
అవునా ఈ రంజాన్ నెలలో బాగా ఫేమస్ కదా హరీష్
అవునండి చాలా అంటే చాలా ఫేమస్
యూ
ఇంకా
ఇంకా చెప్పాలండి
చెప్పండి మీరే మీ పిల్లలు ఉన్నారా అండి మీకు
ఆ నాకు ఇద్దరు పిల్లలు అండి బాగా అల్లరి చేస్తారు పొద్దటి నుంచి సాయంత్రం సాయంత్రం దాకా వాళ్ళతోనే సరిపోతుంది
మరి మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు వాళ్లని ఎట్లా చూసుకుంటున్నారండి
ఇంకా అలా గడిచి పోద్దండి ఇగ అంతే అది దేవుడు ఇచ్చిన మనకు ఎనర్జీ అది అంతే
ఆ వాళ్ళని చూడగానే మీకు ఎనర్జీ వస్తది ఏమో
అంతే గా పిల్లలు కదా పిల్లలే మనకు అన్ని
ఆ అవునవును
వాళ్ళని చూస్ తే అన్ని బాధలు మర్చిపోతాం అండి ఏది ఉండదు అన్నీ ఒక హ్యాపీ పేనాన్సి పిల్లలు
అదే యూ ఇంకా
చెప్పాలండి
ఇంకా ఏముందండి ఏం లేదు సరే అండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు
ఓకే థ్యాంక్ యూ అండి
ఓకే అండి